ఆ సిరి ఆ ఏన్ టి బ్రాస్లైట్ ఏదో అంటున్నావ్.
చుర్ డిజైన్ చేపిచ్చానే.
ఆహ్
అది చాలా బావుంద్ తెలుసా. ఎలా ఉంటద్ తెలుసా. అది మొత్తం సన్నగా ఉండి వైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి. ఏ రెండు మొత్ త్తం మానంకి పెట్టుకుంట్ కదా రిస్ట్. అది మొత్తం వైట్ కలర్ స్టోన్స్ వస్తది. ఒక ఫ్లవర్ ఫ్లర్ వస్తది. దానికి పటెల్స్ ఎలా ఉంటాయంట్. టే బ్లూ కలర్ వచ్చి దన్ అంచలేమో వైట్ స్టోన్స్ వస్తది. సెంటర్ లో ఏమో రెడ్ కలర్ స్టోన్ వస్తది. ఆహ్ బ్రాచలెట్ చైన్జ నే అది పెట్టుకుందాం అంటుంటే ఒప్పుకోవట్లేదు వీళ్ళు. లేదు బ్యాంగిల్స్ వేసుకో కోలి మస్త్ అస్సల్ దరు ఏంటే ఈ పాతకాలం పద్ధతులు ఊరికే
ట్రెడిషనల్ ఫంక్షన్ కదా సిరి తప్పకుండా బ్యాంగిల్ తప్పదు ఇంకా ఉహ్మ్ నువ్వు దేనికి ఎక్సెప్షన్ అడిగిన ఇస్తారు. కానీ ఉహ్మ్
ఒకసారీ తీసుకుద్ను నీకు పిక్ పడతాని చూడు. అది బాన్ ద చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను
ఎందుకు పిక్ పెట్టు నాకు నేను బాగుందో లేదో చూసి చెప్తాను
ఆ వాట్సాప్ లో సెండ్ చేస్తాను ఫిక్స్ చూడు అంటే ఆ శారీ కలర్ గ్రీన్ అండ్ పింక్ వచ్చింది నాక ఏమ అనుకున్నానంటే బ్లూ అండ్ వైట్ రావాలి అనుకుంటున్నాను నేను
అంటే నీకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టమా
అవును అందుకే నేను అనుకుంటున్నాను నా మ్యారేజ్ కి దీనికి కూడా నాకు పలికులరే కావాలని వళ్ళు ఊరికే అన్నింటిక గ్రీన్ తీ ఇస్తారు
గ్రీన్ మంచిది బ్లూ కలర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం
అవునా
ఏ అవును హెల్దీ ఫంక్షన్ సంగీత్ ఇవేమైనా కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా
ఆ హల్దీ ఫంక్షన్ ఏంటంటే ఏ ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాము స్టేజ్ పెట్టేసి ఇంటి ఇంటి పక్క త్త నా రోడ్ ఉంది చూడు అక్కడ స్టేజీ ను టీజే బాక్సెస్ ఒక ఫైవ్ సిక్స్ డ్రామ్స్ స్తా అన్నారు
ఉహుమ్
ఆ మళ్ళా అక్కడ టీ షర్ట్స్ ఉంటాయి కదా అవన్నీ మా పేర్లు ఉంటాయిన్నమాట నాది తంది పేరుండి ఆ టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు యల్లో కలర్ది మొత్తం అంతా అందరుూ పార్టిసిపేట్ చేస్తారనమాట బాగుంటదమ్
అవునా సంగీత
సంగీత్ ఇంకా ఏం చెప్పలేదు నాకు
అవునా
హ్మ్
కివి వారే వంటన్నారు
ఏమంటున్నారు పెళ్లి చేసుకున్నాం త్వరగా ఎప్పుడు సెటిల్ అవుతామో ఏంటో నాకైతే ఇదంతా కలా ఉంది అంటున్నారు
అప్ప అలా కలలు కనమాను
కళ్ళల్లోనే బతికేస్తాం మరి ఏం చేస్తాం మరి
అదే కదా
ఇంకా ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్తున్నారు ఇంకేం చెప్పాలను ఇవన్నీ బట్టలు కొనుక్కున్నాం ఇవన్నీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ అవుతున్నాయి ఎప్పుడు ఫోన్ చేసి అంటాడు నిజమేనా మ్యారేజ్ అవుతుందా మనకేనా ఇది డ్రీమా నా అప్పుడు అంటారు
అయ్యో ఒకసారి ఈసారి కలిసినప్పుడు గట్ ట్టిగా గిల్లు
ఆహా అది కూడా ఆ ముచ్చట కూడా తీరిపోయింది
హా అయ్యో
అయితే అ ఆ అలా చేస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ చూసేసారు
ఆ
చూసి అంటున్నారు ఏంటి పెళ్ళకి ముందే చే చేసుకుంటున్నావా అనేసి అని అడుగుతున్నారు
అయ్యో అవునా
లేదూ సరదా అంటే సరదా తెలుసులే ఊరికే నేను జోక్ చేసాను అన్నారు
అవునా ఆయి తే అబ్బాయి అబ్మాయి మంచి జోరు మీద ఉన్నారు అనమాట
అంతే మరి ఇంకా
హుమ్ అవును ఆ అది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఈ డ్రెస్సెస్ మీషో ఇవన్నీ కనిపిస్తున్నాయి గానీ అప్పుడు ఒకటి ట్రెండ్ అయింది అగోరి న్యూస్
అతను జైల్లో ఉన్నారు కదా శ్రీనివాస్
దు జైల్లో నుంచి ఎప్పుడో బయటకు వచ్చసారు నేను ఎప్పుడు లాస్ట్ చూసానంటే వర్షిని అదే వర్షిని తనని వదిలేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి కూడా వెళ్ళిపోయింది
ఆ అవును
ఆ వర్షిని కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది అదేంటో ఉన్నంతసేపు కలిసి ఉండి ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇలా చూడు వాళ్ళిద్దరూ ఆవిడ ఎప్పుడు అడిగినా ఆ ఇప్పుడు అంటంది వర్షిని అంటే ఏమింటో నేను ఏదో రెండు నెలలు మాయలో ఉన్నట్టు అలా ఉండిపోయాను కానీ అసలు నాకైతే ఏంటో ఏదో చేశారు తను నేను అనవసరంగా మోసపోయాను మా అన్నయ్య వాళ్ళు చెప్పారు మా అమ్మ వాళ్ళు చెప్పారు అయినా సరే వినలేదు అని ఇప్పుడు రియలైజ్ అయినట్టు మాట్లాడుతుంది తను
ఆహా
ఇప్పుడు రీసెంట్ గా పచ్చళ్ళ బిజినెస్ కూడా ఆ
ఏంటో ఫేమస్ అవడం పచ్చడి పి పచ్చడి బిజినెస్ మెట్టడం
అందరూ అదేనే ఇప్పుట్ ట్రెండు
ఆ
రీల్స్ చేయడం పచ్చడి బిజినెస్లు పెట్టడం
అంతే ఏం ట్రెండ్ ఏమో లే
ఆ అగోరీ మాత్రం కనిపించట్లేదు రేరు
నిజమే ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఈ మధ్య వీళ్ళద్దరూ ఫేమస్ అవుతున్నారే ఎవరై ఇ ఇద్దరు నిబ్బా నిబ్బిలు ఉన్నారు నాన్న పండు అను ఎవరు దలీపునా సౌజన్యనా
అవునా హా అవును అవును కరక్టే కరక్ట్ అవును చూసావా
ఆ ఏంటో ఆ పాప అసలు మెచ్యూరిటీ ఉందో లేదో తెలియట్లేదు ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది
సొసైటీ లో ఇవన్నీ చూస్త వస్తుంటే భయమే వస్తుంది సిరి
నిజంగే అంటే వాళ్ళే అలా తయారవు న్నారు కదా మన తర్వాత జనరేషన్ చెయ్య్యాలో ఏమో ఏ ఏం అర్ధం అవట్లేదు
అది మాత్రం నిజమేనే బాబు
ఉ
ఆమ నాకు అసలు జోక్ సిరీ ఆ రీలు మా నాకు దిలీప్ కి ఆ నన్ను దిలీప్ ని టోలింగ్స్ చేయ్యకండి అని అంటది వాళ్ళేమో ట్రోల్ చేస్తారు
ఆహా నిజంగే
ఆ విడాస్
కొన్ని విషయం కావాలని ఆ ఆమె అంటుందా లేకపోతే నిజమో తెలియదు కానీ విడాక్స్ అంటది టోలింగ్స్ అంటది ఇంటేంటో మాట్లాడదు ఆ కోడమిట్లా కోట్మిట్లు గడమి ఎట్లాంటది ఆమె నాకు ఫస్ట్ లో వీడియో చూసినప్పుడు వీళ్ళది ఫస్ట్ వైరల్ అయింది కదా ఆ పిల్ల్లోడు తాళి కడుతున్నప్పుడు అనిపించింది తెలుసా ఏమని ఆ పాప ఏ ఏం తెలిదు ఈమెకి ఇద్దరికి ఏం తెలిదునట్టుంది ఎందుకులాగా మ్యారేజ్ చేసేసుకుంటున్నారు అయ్య అయ్యో పాపని చూడు ఏడు ఉంది ఏఊ పచ్చుకోచ్చు కదా అని అనుకున్నాను నేను తీరా చూస్తే స్తే ఈళ్లంతా వీడియో చేస్తున్నారా అని అర్థం కాలే తర్వాత అర్థమైంది ఓ వీడియో వాస్మ
తను ప్రెగ్నెంట్ అంటుకోడాను
ఏ ఒత్తొత్తనే ప్రెగ్నెంటెమ్ కాదు
అవన్నీ ఉత్తినేనా
కోసం చేస్తున్నారంతే ఆమె ప్రెగ్నెంట్ ఏమి
అయితే అవన్నీ ఉత్
ఓతొత్తునే బ్రేకప్ అయిపోయిదంట్ ది బ్రేకప్ ఇస్తానం టది. వాడు నన్ను మోసం చేసాడంటది, ఎవరి తోడో వెళ్ళిపోయాడంటది ఇదంతా రీల్స్ కస్మే
అవునా నేను నిజంగా అనుకుంటున్నాను స్ సిరి
ాల నమ్ముతారా వై మ్మ్
అబ్బాయిలు ఇలా మ్యారేజ్ చేసుకోవడం ఏంటి విడిపోవడం ఏంటి విడాకులు అంటే అంత విడాక్స్ ఇచ్చేసాను. ఇంకా నన్ను దాన్ని టోలింగ్స్ చేయకండి నాకు ఇంక అబ్బాయితో ఏం సంబంధం లేదు
పేపర్లు పట్టుకుంది. క్యాస్ట్ సర్టిఫికేట్లు పట్టుకుంది. అయట విడాక్స్ పేపర్లు అట క్యాస్ట్ సర్టిఫికేట్లు విడాకులనచ్చు కదా విడాక్స్ అంట విడాక్స్
మళ్ళీ ప్రాంక్ కాదు ఫ్రాంక్
మ్మ్
ఫ్రాంక్ ఫ్రాంక్ ఇదంతా ఫ్రాంకా అని అడుగుతున్నారు కానీ ఫ్రాంక్ కాదు
హ
పాంక్ ప్రాంక్ కూడా కాదు ఫ్రాంక్
ఏటేటో మాట్లాడుతుంది అది
అవును కానీ బ బాబోయ్ రీల్స్ కోసం మనుషులు ఇంతకి తెగిస్తున్నారంటే చాలా గ్రేటే బాబో
అదేం చూసావే బాబు మొన్న ఎవడో గాని ట్రైన్ లోని ఇలా గాలికి ఏలాడుతూ ఫోటో తీసుకొని వీడియో తీసుకున్నాడు రీల్స్ చేద్దామని అన్ఫార్చునేట్గా స్తంభాలు ఉంటాయి కదా ఆ ట్రైన్ మూవ్ అవుతుంటే గాల్లో తేలు తున్నట్టు ఫోటో తీస్ వీడియో తీసుకుందాం అనుకున్నాడు అన్ఫార్చునేట్ గా తలకి స్తంభం తగిలేసింది
అయ్యయ్యో
డ్ ట్రైన్ అంత ఫాస్ట్ గెల్ ది సమ్మం ఎంత ఫాస్ట్గా వస్తుది
అసలు ఎందుకు అంత ఇది అసలు
చేసాడా వైజాగ్ లోన ట్రైన్ పై ఎక్కి ఫోటో తీస్తా కోవాలనుకున్నాడట ఇక్కడ ఇంజిన్ ఉంటది చూడు ఇంజిన్ దగ్గ దగ్గరికిళ్ళడు బొగ్గయ్ పోయాడు బూడిదే
ఆ
ఏం మరి ఇంకా అద అంత పవర్ చాలా పవర్ ఉంటది అక్కడ
అయినా అలాంటివి మనం డిజర్వ్ చెయకూడచ్చు
ఆ సరే ఏము మొ ఏ రీల్స్ పిచ్చి కాదు గాని తెగ తెగిత్తున్నారు ఒకడేమో కొండంచుని నించుని ఫోటో తీసుకుంటూ పోయాడు ఏ ఇ రియల్స్ పిచ్ లో పడి అంతాను
ఏదైనా ఇప్పుడు ఈ అంత ఫాలోయింగ్స్ ఫాలోయింగ్స్ అంత మంది వస్తే అంత కమర్షియల్ రా ఏదైనా ఇప్పుడు మనీ మనీ మనీ మనీ
ఉ
మనీ కోసం వెల్లి ప్రాణాలు ఎలా కోల్పోతున్నారు చూసావా
ఊ
ఏం చేస్తాం తప్పదు కానీ ఆ డి జైర్ ఉండకూడదరా మనకి ఫస్ట్ అంటే ఇలా చెయ్యాలి ఇలా తీసుకోవాలి అని ఎందుకంటే మనం కొన్ని కొన్ని ఎంత వరకు పెట్టుకోవాలో హోప్స్ అంత వరకే పెట్టుకోవాలి దాని కన్నా ఇంక ఎక్కువ పెట్టుకున్నామంటే ఇంకా తే చూసావ్ లాస్ట్ కెన్త ఇదైంద
ఉ ఈ ఇవన్నీ కాదు కాని ఊరికి సోషల్ మీడియా మత్తులో పడి అమ్మాయిలు అబ్బాయిలు లైఫ్స్ స్పాయిల్ చేసు కుంటున్నారు బాగా
అదే కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళే ఇలా ఉన్నారు అంటే వాళ్ళు మన తర్వాత జనరేషన్ ఎంత స్పాయిల్ అయిపోతారు చ చూడు ఆల్రెడీ ఇప్పుడు చిన్నపిిల్లలు అయిపోయారు తెలుసా సిరి
అబ్బా నిజం వాళ్ మనకు ఆ ఏజ్ ఏం తెలిసేది కాదే వాళ్ళ ఊరికే లవ్వులు అంటున్నారు అద అంటున్నారు
ఇప్పుడు అంత ఎందుకు సిరి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలే మనమేమి చూపించక్కర్లేదు అన్నిీ వాళ్ళే రీల్స్ స్క్రోల్ చేసేసుకోవడం ఫోన్స్ ఫోన్స్ బాగా అడిక్ట్ అయిపోవడం
అవును
ఫోన్స్ లేకపోతే ఇంకా అన్నం తినకపోవడం
హు గాయత్రక్క వాళ్ళ బాబు కూడా అంతేనే బాబు బు అడికి పాటలు ఉండాలి ఉదయం లెగ్గానే పాటలేయ్యాలి హు
మళ్ళీ ఎందులో పాటలే వేసినావాో దట్ ఫోన్ లోనే వె
ఆ అవును
అది చూడాలంట స్క్రీను
హు
హు
ఏంటో
కానీ ఏంటో సిరి కొన్ని కొన్ని బాధగా అనిపిస్తదే బాబు
హు
త అలవాటు చేయొద్దు అనుకున్న ఆ టైం కి అలవాటు చేసేస్తాం సిరి
గంతే మరి తప్పదు వేరే ఏదారుండదే అప్పుడు అంటే అమ్మమ్మలు వాళ్ళు పక్ క్క నుండే వారు ఎత్తుకొని ఆడిచ్చేవారు మన కా చతనవ్వదు
అవును
తప్పదు ఇక మనమే మనవేటి చెత్తం అదే పిల్లలకి అలవాటు చెత్తం
అయినా అప్పుడు అప్పుడు వాళ్ళకి ఉన్నంత పేషన్స్ ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఉంన్ ది చెప్పు
కా పేషెన్స్ ఎక్కడ ఉంద్రాయనకి
అదే కదా అప్పుడు వాళ్ళకున్నంత ఇప్ ప్పుడు లేదు
వాళ్ళంటే ఇంకా చూసుకునేవారు అంత బాగా మన పిల్లలైనా వాళ్ళ పిల్లల్లాగా ఉండేవాళ్ళు
అవును అంత కథలు చెప్పడం
హ్మ్
అదే స్నానం అది చేపించడం నీట్గా అన్ని చేయడం అంతా ఇంకా వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుండేవారు
మ్మ్
మ్మ్
ఇప్పుడు ఇంకా ఎక్కడ అవుతది మనకి